హలో
అవ్
హలో
హలో గుడ్ ఈవెనింగ్
గుడ్ ఈవినింగ్ అండి? ఎలా ఉన్నారు?
బావున్నావుండి మీరు బావున్నారా?
బావున్నామండి ఆ
ఏం చేస్తున్నారు?
ఇప్పుడే కాఫీ అయిందండి మీది అయిందా?
ఆహా లేదండి మాకు అలవాట్లేదు.
ఓకే ఏం చేస్తున్నారు?
లేదండి టెర్రస్ మీద అట్ల వాక్ చేస్తన్నా
టెర్రస్ మీద ఓకే వాకింగ్ చేస్తున్నార?
ఆ అవునుండి మీరేం చేస్తున్నారు?
మేము మీతో ఫోన్ మాట్లాడుతున్నామండి. చెప్పండి నార్మల్ గా మీరు ఏం చేస్తూ ఉంటారు?
నేను స్టూడెంట్ అండి ఇంకా ప్రస్తుతం చదువుకుంటున్నాను
ఓకే
అ
అంటే అమ్ మనం ఈ రోజు కొంచెం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నామా?
ఓకే అండి మాట్లాడత
మ్ మీరు యూజువల్గా ఏమేమి పంటలు పండిస్తారండి?
పంటలంటే మాకు మామిడి తోటి ఉందండి తర్వాత వరి వేస్తు ఉంటాంనమాట. తే మాకి ఊరి దగ్గర ఒక చెరువు ఉందనమాట ఆ చెరువులో వాటర్ ఉన్నప్పుడు వరేస్తుంటాము లేదా ఇంకా ములుగా ఐస్ మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు మ్యాంగో కల్టివేషన్ చేస్త మ్యాంగో ట్రీస్ మ్యాన్ మార్క్
ఒక్కే అంటే మీరు ఎలా చేస్తారండి అంటే మ్యాంగో పంట ఎలా తీస్తారా కొంచెం డీటెయిల్ గా చెప్తారా
అంటే ఫస్ట్ హు మనం ఒక వన్ ఇయర్ ప్లాన్ తెచ్చుకొని నాటుకోవాలన్నమా ల్యాండ్ లో
ఓకే అంటే వన్ ఇయర్ ప్లాన్ట్ తెచ్చికోవాలి
ఆ వన్ ఇయర్ ప్లాన్ట్ అంటే చిన్నవైనా తెచ్చుకోవచ్చు అనీ మనీయా తెచ్చుకుంటే కొంచెం బెటర్ మల్ల త్వరగా డిసీసెస్ అటాక్ కాకుండా చూస్తారు
ఓకే అంటే టిష్యూ కల్చర్ తెచ్చారా
అంత ఐడియా లేదండి నాకు మా నాన్న వాళ్ళు ఇచ్చారు నాకు తెల్దు
ఓకే వద్దు
ఆ తెలిసి ఇంకా ఒక ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ ప్లేస్ లో ఒక చెట్టులు నాటుకోవాలన్నమాట
ఓకే
నాటుకోని ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో మనం చిన్న బిందెలు బకెట్లు అలా యూస్ చేసి కొన్ని రోజులు వాటర్ పోసుకోవాల అంతే మన లాగానే ట్రిప్ ఉంటే ఒకవేళ అదే డ్రిప్ ఉంటే డ్రిప్ లేకుంటే అలా చేసుకోవాలి డైరెక్ట్ నీళ్లు కట్టతే డ్యామేజ్ అవుతంది అన్నమాట మొదల్లో
ఓకే
ఆ తర్వాత నార్మల్గా
కిక్కు ఎక్కువ ఉంటది ఫస్ట్ లో
ఆ స్టార్టింగ్ తర్వాత ఒక త్రీ ఇయర్స్ నాటిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతంది అనమాట క్రాపింగ్
ఓ త్రీ ఇయర్స్క వచ్చేస్తుందా అండి పంట
ఆ అప్పుడు వన్ ఇయర్ ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా
ఓకే అంటే మనం ముందుగా వన్ ఇయర్ చెట్లు తెచ్చుకుంటాం కాబట్టి తర్వాత త్రీ ఇయర్స్ కే పెట్టుకోవచ్చు
ఆ
ఓకే
ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అవుతది నార్మల్ గా క్రాప్ ఎలా స్టార్ట్ అవుతది అంటే నవంబర్ డిసెంబర్ అ టైమ్ లో మనకి పూత వస్తుంది అనమాట మామిడి చెట్టు
ఓకే అంటే మీరు చెట్లు కటింగ్ చేసి వదులుతారా అండి కాపుకి
అది మన ఇష్టంమండి చెట్లు నేలకు తగులుతున్నాయంటే కట్ చేయాల్సి ఉంటది అనమాట
ఓకే
ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు కటింగ్ ఏం అవసరం లేదండి చెట్లలకు క అప్పుడు ఇక వస్తు వస్తు ఉంటాయి కదా అప్పుడే కట్ చేస్తే మనకి క్రాప్ గిల్లింగ్ చాలా తగ్గిపోతంది అనమాట
ఓకే అంటే కొమ్ములు బాగా అంటే బలంగా తయారవ్వాలంటే అవి కట్ చేస్తాం కదా నార్మల్గా
చేస్తాం అంటే ఆహ్. ఏజ్ పెరిగే కొద్దీ కట్ చేయాలండి చిన్నగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఏం అవసరం లేదు.
ఓకే.
ఆహ్ తర్వాత. అంటే బేసిక్గా నవంబర్ డిసెంబర్ లో ఫుడ్ స్టార్ట్ అవుతది అనమాట.
ఉహు.
ఇప్పుడు మనం ఆ పూతను నిలవడానికి. కొంచం పెస్టిసైడ్స్ అలా వాడుకుంటే బెటర్ అనమాట ఎక్కువ రాలిపోగుండ ఉంటది. తర్వాత ఒక టూ త్రీ డే ఆహ్ చెప్పండి.
ఫంగస్ అవన్నీ ఏమి రాకుండా ఏమన్నా టిప్. అంటే ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా అండి దానికి అంటే లైక్ ఫంగిసైడ్స్ లేకపోతే. తే ఏమన్నా ఇంట్లో అంటే కేంద్రి ఇవి ఎరువులు ఏమన్నా వేస్తాంటారా అంటే.
ఆహ్ ఎరువులేస్తుంటారండి ఆవు పేడ మొత్తం వాడుతు ఉంటారు అనమాట ఇయర్లి ఎస్తూ ఉంటారు.
ఓకే.
మామూలుగా ఎప్పుడైనా ఎయొచ్చు అనమాట అవి ఇంకా ఇంక పూతా వచ్చినప్పుడు వేరే పెస్టిసైడ్స్ అనమాట. నాచురల్ గా కాకుండా ఇంకా. ఫర్టిలాయజర్ షాపులో దొరికే ఫెటలాయ ఒకసారి తెచ్చి కొడుతూ ఉంటారనమాట
ఓకే.
ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి ఆ టైం లో ఊత నుంచి కిందగా స్టార్ట్ అవుతది అనమాట ఆ టైమ్ లోనే మనం ఎక్కువ ప్రొటెక్షన్ తీసుం చాల అనమాట చెట్టుకి.
ఓకే అంటే జనవరి.
ఆహ్ ఆహ్ జనవరి ఆ టైమ్ లో ఆ టైమ్ లో ఇంకా. కొంచం ఎక్కువ రస్ట్ కొట్టి మనం డైలీ వెళ్తూ ఉండి చూసి చూసి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో చెట్టుకు చూసి. దానికి తగ్గట్టు బెస్ట్ వాడుకొని ఆ వన్ మంత్ బాగా కంట్రోల్ చేసు. కుంటే మనకు క్రాప్ బాగుంటది అనమాట హీల్డింగ్ ఎక్కువ వస్తది.
ఓకే.
తర్వాత ఇంకా మనకి చెప్ప అప్పుడు సే సేవ్ చేసుకుంటే తర్వాత. మార్చు లాస్ట్ కి మార్చు లో అంటే వచ్చిన పూతను బట్టి త్వరగా వస్తే త్వరగా వచ్చేస్తాం అనమాట మార్చి స్టార్టింగ్ లోకి. చ్చే చేస్తాయి క రావు. లేట్ అయితే ఎండింగ్ లో అలా వస్తది.
నార్మల్గా మీరు ఎన్ని చెట్లు పెట్టారండి అంటే ఎన్ ఎన్ ఎన్ని చెట్లు ఉన్నాయి.
మాకు ఆహ్ ఫోర్ ఏకర్స్ లో ఉందండి.
ఫోర్ ఎకర్స్ లో ఓకే అంటే ఎన్ని సంవత్సరాలుగాదిస్తున్నారండి మీరు.
మామూలు చాలా అంటే కొన్ని. అంటే మా పెద్ద నాన్న వాళ్ళు మాది అంతా కలిసి ఉందనమాట.
ఓకే.
కొన్ని. ఒక చెట్లు ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయండి దగ్గర దగ్గర ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఇంకొన్ని. ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వన్ ఇయర్స్ ఆ మధ్య ఉంటాయ్ ఇంకొన్ని టెన్ ఇయర్స్ ఉన్నాయి అనమాట
ఓకే అంటే మీరు అంటే ప్లేస్ చేంజ్ చేస్త అంటే ఆ సంమ్మక్షరం సంవత్సరం మారుస్తా వచ్చారా అంటే కొన్ని కొన్ని పాత చెట్లు కొన్ని కొత్త చెట్లు ఉన్నాయ్
ఆ అదే ఫస్ట్ మాకున్న ల్యాండ్లో పెట్టారంట తర్వాత వాళ్ళు కొంచెం సంపాదించుకొని మరీ ల్యాండ్ కొని మళ్లీ దాంట్లో పెట్టారు అలా చేసారు త్రీ టైమ్స్ అలా
ఓకే
ఆ
సరే అండి ఇంకా మీరు వరి ఎలా పండిస్తారండి
వరి అంటే మామూలుగా స్టార్టింగ్లో వరి అంతా మొత్తం అది మడి అంటారన్నమాట
అవును
అంతా దున్ దున్నుకొని నీట్గా జేసుకొని ఒక కొంచం ప్లేస్లో నీటిగా బాగా క్లీన్గా చేసుకొని ఏది కలుపు మొక్కలు లేకుండా వేసుకొని అక్కడ వడ్లు చల్లుతారు అనమాట పచ్చి వడ్లు నానబెట్టి చల్లుతారు
ఓకే పైరు కోసం
ఆ పైరు కోసం
ఆ
తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఆ పైర్ పీకి తర్వాత మొత్తం పొలం మొత్తం నాటుతార అనమాట
ఓకే అంటే మీరు ఏ ఏ సీజన్కి పెడతారండి అంటే ఎండకారకి పెడతారా లేదా వర్షాకాలానికి పెడతరా అంటే టూ జీజన్స్ లో పండిస్తారు కదా
అహ అండ్ మామూలుగా మేం పెట్టేది ఆ అంటే జనవరి ఆ అంటే డిసెంబర్ అలా పెడతారనమాట ఇంక ఎండ కాలం టనికి వస్తద అన్నమాట ఖరాబ్
ఓకే అంటే ఫెబ్బుకి వచ్చేస్తుంది మూ మూడు నెళ్లే కదండి అది పంట
ఆ మొత్తం అంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ఫోర్ మంత్స్ అవుతదండి అయిపోయాలి
ఫోర్ మంత్స్ కొన్ వస్
మం పైర్ వేసుకునే ఆ పైర్ వేసుకున్నప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే ఫోర్ మంత్స్ అవుతారు
ఓకే
ఇంకా రకాలను బట్టి ఉంటాది కొన్ని రకాలు ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ చూ అ కొన్ని రకాలు ఫిఫ్ టీన్ట్స్ తక్కువ తీసుంటే అలా ఉండదు
అంటే మీరు ఏ రకమైన బియ్యం పండిస్తారండి అంటే బాస్మతి లేకపోతే నార్మల్ చిన్న బియ్యం
చిన్న బియ్యమే అండి బిపిటీలు తర్వాత తెలంగాణ సోనాని ఉంటది అదే సార్ అన్నమాట ఈ టై ఈ టైమ్ ఈ సార్ అదే సార్
ఓకే మీరు ఇంకా ఏమైనా పంటలు పండిస్తారా అండి అంటే కూరగాయలు ఇట్లా ఏమనా వేస్తారా
ఆహా ఇంకేం లేదా మీరు మీరేమైనా పంటలు పండిస్తున్నారా లేదా
మాకైతే దానిమ్మ ఉందండి. దానిమ్మ చెట్లు ఉన్నయ్, చీని చెట్లు ఉన్నయ్. దానిమ్మ చెట్లకయితే మాకూ అంటే మా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అన్న్ మా ట దానిమ్మ చెట్లు సో ఇప్పుడు కొంచెం బ్లైట్ ఎక్కువ బడిందీ చెట్లకంతా సో హీల్డింగ్ అనేది చాల తగ్గిపోయిందన్న మా ట బ్లైట్ అయిపోయి, కాయంత మొత్తం చీలి పోతుందన్నమాట. ఎక్కువగా అంటే, నిలబడట్లేదు, కాపు నిలబడట్లేదు. చిన్ని పళ్ళయితే పర్లేదండి బానే ఉన్నయి. కాకపోతే ఎందుకో మళ్ళా అంటే, సైజ్ రాలేదు ఈ సంవత్సరం. కొంచెం చిన్నగా వచ్చే కాపంతా చిన్న చిన్న వాటగాన్నా
న్యూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతది క్రాప్ వాటికి దానిమ్మ పళ్ళు
దానిమ్మ పళ్ళు ఇప్పుడు ఒదులుకోవచ్చు అండి. అంటే కాపుకి ఇప్పుడు కాపు కటింగ్ చేప్పిచ్చేసి ఇప్పుడు ఒదులుకోవచ్చు. అంటే ఇయర్లీ టూ టైమ్స్ ఒదులుకోవచ్చు అన్నమాట. అదీ అంటే, ఇయర్లో ఏదో అంటే, టూ సీజన్స్ ఉంటాయన్నమాట. ఆ ఏదో ఒక సీజన్కు మాత్రం ఒదులుకుంటారన్నమాట్ మిగతా సీజన్ రెస్ట్ లో పెడతారు అన్నమాట చెట్లు అంటే చెట్టూ కొంచెం ఇవ్వడానికి అది అదీ దా భూమిలో ఉన్న ప్రోటీన్దంత అంటే కొన్ని విటమిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అపుడు వరకు సో దానికోసం అని కొన్ని రోజు ఈ రెస్ట్కొదిలేస్తారు.
ఓకే ఒక్కే
ఓకే ఎక్కడా? ఓకే థ్యాంక్స్ అండి. మీ విలువైన సమ మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు
ఓకే థ్యాంక్ యూ